నా వాయిస్
హలో చెప్పండి ఆ క్లియర్గా ఉందండి
డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా.
ఏం లేదండి మాదేమైనా ఉందా మీకు డిస్టబెన్సు.
లేదండి క్లియర్ గానేీ మీ వయిసా
ఓకేనండి చెప్పండి
అంటే మీ పేరెంట్స్ తో ఎప్పుడైనా భయపడిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో
పేరెంట్స్ తో భయపడే విషయాలంటూ ఏవీ లేవను
అంటే మీ చిన్నప్పుడు కాగాని ఏవైనా ఏదైనా తపు చేసి ఇం ఫుల్గా భయపడేసి,
ఉ జస్ట్ చిన్న సందర్భం ఒకటి.
ఏందధి
సైకిల్ సైకిలింగ్
ఆ
సైకిల్ నేను నేర్చుకుంటున్నాను మా సిస్టర్ నేర్చుకుంటుంది నాకు ఇవ్వట్లేదు మా తమ్ముడు గారు నాకు అడ్డం వచ్చేసినడు
హ
పిచ్చ కోపం వచ్చేసింది
హ
వాళ్లే ఆడుకుంటుండారు నాకు ఇవ్వట్లేదునే టెన్షన్ ఎ క్కువైపోయింది.
హ
ప్రెస్టేజ ప్రెస్టేష నా తట్టుకోలేక సైకిల్ తీసుకెళ్లి వాడి మీదకి పడేసేసాను.
ఉ
మా నాన్న వాళ్ళు సోప్ తీిసుకొని బాగా స్నానం చేసే వాళ్ళు వాడికేమో తలలోకి వెళ్ళిపోయింది వెెల్ వెళ్ళు
ఆా హా
బెల్లు పోయి తల్ల కిరుక్కొని బ్లడ్ కారుతుంది.
ఆ
ఆడు గట్టిగా అరిసినాడు వచ్చి రెండ దెబల్లు పీకారు నాకు. పేరెంట్స్ నానీ
ఆహా
హ దాన్ని తీస్తే బాగు మంచిగా లోపలికిెలి పెంద బెల్లు అది చానా బ్యాడ్ ఫీలింగ్ అండి మాది
మ్మ్ అవును లెండి అదే మీరు బయ పడిన విషయం అంటే
ఆ చానా బయపడిన నేను అయ్యి పోయిందో ఏమో అనేసి లోపల కల్లా వెళ్ళిపోయింది కదా అది
అవునవును లేండి అంటే మరి ముందు ఆలోచించాలి పడి ఇట్లాంటివన్నీ
ఆలోచించే అంత లేదండి అప్పుడు కోపాలు ఎక్కువ కదండి నాకు ఇవ్వలేదని కోపము
హ్మ్ హు
ఆ కోపం మీద నెట్టేస్తాన్ వాడి మీదికి
మ్మ్ అంటే పెక్ చేసినారా అది పోయి పడుతుంది అని
ఆహా లేదండి అట్లా ఎక్స్పెక్ట్ చేసేంటే దెబ్బేదాన్ని కాదు కదండి
హ్మ్ హు
వాడు వమీదికి పడతాదనేదనా అంత తెలీదు పడతదని తెలుసు కానీ అట్లా పడతది అనేది తెలీదు
హ్మ్ హు
మ్మ్
ఇంకా హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందా
హ్యాపీ ముూమెంట్ హ్యాపీగా ఎన్నో ఉంటాయండి చిన్న చిన్నవన్నీ పెద్దగా గుర్తుండవు కదా
స్కూల్ డేస్ లో
మ్మ్ స్కూల్ డేస్ లో హ్యాపీ మూమెంట్లు అన్ని హ్యాపీగానే ఉంటాయి
హ్మ్ హు
మ్మ్ ప్రెజెంట్ అంటే మా అబ్బాయికి జాబ్ వచ్చిన రోజు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతాము
హ్మ్ హు
మ్మ్
అవును లేండి
స్కూల్ డేస్ లో ఏ చిన్న విషయమైనా చానా సంతోషము చానా గుర్తుండిపోయిటట్ టు ఉండిపోతాయి
అవును లేండి
మ్మ్
మ్మ్
ఏ చిన్న మూమెంట్ మర్చిపోలేము గుర్తు పెట్టుకోను లేము
అవునవును మరీ చిన్నవయితే గుర్తు ఉండవు ఉ
మ్మ్
ఉమ్
ఎగ్జామ్స్ లో కాఫీ కొట్ పే యాజేగల్లి మామూలే ప్రతి ఒక్కరు చేసేది అందరూ కొట్టారు కాఫీ కొట్టుకోకుండా మనిషి ఎవరు ఉంటారండి
అవును అవునులేండి
మాకుగాని సెవన్త్ లో అప్పుట్లో పబ్లిక్ ఉనింది కానీ పేపర్ల తీ జో ఏ లేదు కగాని వాటర్ పోయేది పాసుకుపోయ్యేది అడిగేది చెప్పిచ్చు తినేది వచ్చేది దాన్ని మళ్ళీ యాసిటీస్ గా దింపేది
ఊహూ
హ్మ్
అవున్లేండి
పేపర్ పెట్టే అంత ధైర్యం లేదు అప్పుడు
ఆ
మ్మ్
ఇప్పుట్లో అది చాలా ఈజీ అయిపోయిందో పని
ఉమ్ ఇప్పుట్లో భయపడరు అప్పుట్లో భయ పడ్డాం మేము
అవునవును
హ్మ్
ఈ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ఏమని అడిగి వంద సార్లు దాన్ని రిపీట్ చేసుకొని వచ్చేది దాన్ని దింపేసేది
ఊహూ అవున్లేండి
ట్ ల్లో అయితే ఏ బీ సి ఏ బీ సి అనుకుంట వచ్చేది బీ సి డి రాసేది
ఆహా కన్ఫ్యూజనా
కన్ఫ్యూస్
ఆ స్కూల్లో ఎప్పుడనా టీచర్స్ కు భయపడినారా మీరు
నేను ఎప్పుడు ఎవరికి టీచర్స్ భయపడిందే సందర్భాలే లేవండి ఒకదానికి భయపడుతుంటా కరెక్ ఫిఫ్త్ క్లాస్ లో ఒకటి గవర్నమెంట్ స్కూల నాగాని
హెడ్ మాస్టర్ మేడం గారు వాళ్ళ ఇంటికి వాటర్ తె చేయలా చాలా లాంగూ
హా
తాగే నీల్లు
హుమ్మ్
తెచ్చియకపోతే యాడ కొడతదీ అనేసి పోయి తీసుకొచ్చిస్తుంటుంటిమి
అవునులేండి
ఆ మనిషిని ఎన్ని తిట్టుకంటామో మాకే తెలుసు
హ్మ్
ఇంకోగమే కూడా తెచ్చిస్త స్తుంటిమీ ఆమె చాలా క్యూట్ గా చెప్తుండే ఆమెకి తెచ్చిచ్చినా కూడా పెద్దగా బాధ అనిపిస్తుండలేదు ఈమా కోపంగా చెప్తుండే ఇమ్ తిట్టుకుంట బోతుంటిమి
అవునుదండి
హ్మ్
బెళ్లానికే కదా చీమలు వచ్చేది
ఉమ్
కారా క కారమ్ ఎందుకోస్తాయ్ చెప్
ఉమ్ అట్లనే ఆమె ఏమన్నా చెప్పినగాని తొందర్గా రియాక్ క్టవుతుండలేదు మేం కూడా
కానీ అట్లా హార్ష్ గా చెప్పే వాళ్ళే కొంచెం మంచిగా చెప్తారు తెలుసా ఇట్లా స్వీట్గా మాట్లాడ్ స్వీట్ ట్గా మాట్లాడే వాళ్ళు మనతో అన్ని బాగా చేయించుకుంటారు
స్వీట్ ఆయమ్మ మంచిదే ఆయమ్మ మంచిదేనండి కానీ మేము అయమ్మి నీ అర్ధం చేసుకునేకి లేట్ అయింది ఫ్రీ టైం ఇంకా చాలా మంచిది హ్మ్
ఏమోలేండి
అయ్యమ్మినీ అర్థం చేసుకునే లోపల స్కూల్ డేస్ అయిపోయినేయి అయ్యమీ స్కూల్ అయిపోయింది ఫిఫ్త్ వరకే అది
అవున్లెండి అవునులేండి
ఉహ్మ్
ఇ ఇప్పుడు ఏమైనా మీరు ఆ మేడంతో మాట్లాడాలని అనుకుంటారా అంటే
ఆ కుదరదు కద అండి మాట్లాడాల అనేది చానా ఉంటది కుదరదు కదా
అవునులేండి
పోయినరో వాళ్ళ పిల్లలు ఫ్యూచర్ ఎతుక్కుంటూ
హ్మ్ అవున్ అవును కరెక్ట్ అది కూడా హు అంతే చాలా ఉంటుందది
హ్మ్ వాళ్ళని ఎతుక్కుంటూ మేం పోయే వెయ్యలేదు
అవునవును లెండి
హ్మ్ క్లాస్ మేట్స్ ని కలిసేక అయ్యలేదు ఇంకా టీచర్స్ ని కలిపిపోయాక ఎప్పుడవుతుది
అవుదౌదు అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి రియల్ లైఫ్ లో జరగవు ఇంకేంటండి
రియల్గా జరగవు గదా
జరగదు జరగాలి గా
హ్మ్
ఇంకా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా
మీది మీది చెప్పండి
ఏంది
మీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అయిపోయింది కదా డిగ్రీ ఎట్లా జరుగుతాంది ఎంసీఏ ఇట్లా జరిగింది
యాక్చువలీ ఇవన్నీ అంతేం మనకేం అంత ఎంజాయ్మెంట్ ఏం ఉండదు కానీ స్కూల్ డేస్ ఉన్నంత ఇవి ఉండవు
ఊహూ
ఆ స్కూల్ డేస్ చానా చానా ఒకసారి నేను నైన్త్ లో నైన్త్ లో నేన్ క్లాస్ లో మాకు యాక్చువల్ గా ఇంగ్లీష్ మీడియం ఉండేది అన్నమాట ఆ హ్మ్ కొంచెం మాకు కర్సీవ్ రైటింగ్ నేర్పిస్తుండే
హ్మ్
ఆ అందరికీ నేర్పించేది ఒక రోజు నాకు తెలీదు దు నేను బయట ఉన్నా అంటే మాకు స్పోర్ట్స్ పీరియడ్ అన్నమాట నేను బయటకు వచ్చేసి ఇంక అక్కడే ఉన్న ఆడుకుంటు ఆ మా క్లాస్ వాళ్ళందరూ రూ వెళ్ళి ఆ కర్సివ్ రైటింగ్ బుక్స్ అన్ని సబ్మిట్ చేసేసినారు ఆమెకు అంటే ఆ అప్పుడేదో గిఫ్ట్ ఇచ్చేదనమాట మంచిగా నేర్చుకొని రాసినోళ్ళకి ఆ ఒక అమ్మాయ్ తే ఒక అమ్మాయి ఏమో ఇంకో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పడింది అన్నమాట వాళ్ళిద్దరికి ఆ నేనేమి ఇక్కడ నా జూనియర్స్ ఎవరో వాళ్ళతో బాగా ఫుల్గా ఆడ్కుంటున్న వేరే సెక్షన్ వాల్తో నా అప్పుడు ఇంకా లాస్ట్ లో అంటే అందరు ఇచ్చేసినారా మేడం అడి ఒక అమ్మాయి చెప్పింద అనమాట నేను లేను మిస్ అయినను అని సో అమ్మాయ్ పిలుస్తే నేను వెళ్ళి నా నోట్స్ సబ్మిట్ చేసి మరి ఆ అబ్బాయిని తీసేసింది ఆ అమ్మాయి
హు హా
మరి నాకు ఇంకొక అమ్మాయి పోటీ పడితే ఆ మేడమ్ లాస్ట్ లో చూసి నాకు ప్రైజ్ ఇచ్చిందనమాట అదయితే నాకు ఈ అంటే నాకు ఎక్కువగా స్కూల్ డేస్ లో ప్రైజెస్ ఏం రాలేదు ఎక్కువ ఆహ్ నాకు ఇంగ అది వచ్చేసరికి ఫస్ట్ టైమ్ అది ఇంకా ఈ కషీర్ రైటింగ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా అసలు నేను దాన్ని అంత మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏమో దాన్ని ఓపెన్ చేేసేసి పెన్స్ తీసినా రెండు పెన్సిల్ ఒక ఎరేజర్ ఒక షార్పనరు
ఊ
అది ఓపెన్ చేసేసి ఆ అబ్బాయి చెక్కేస్తున్నాడు అనమాట నేను తిట్టేసినాను నా ప్రైజ నేను ఫస్ట్ వెళ్ళి ఇంట్లో చూపించినాక వాళ్ళు చేసినాక ఏదైనా చేయాలని చాలా తిట్టేసినాను.
ఊ
అంటే అం అంత నాకు హ్యాపీగా అనిపించింది అనమాట ఆ ప్రైజ్ కి
హహూ
అంట చాలా హ్యాపీ ఎప్పుడు రాలేదు అదే ఇంకా చదువులో వచ్చింది రైటింగ్ లో వచ్చింది అనేసి చాలా హ్యాపీ అయిపోయిన ఊ ఆ మేడకి అంటే కొంచెం బాగుంటది అన్నమాట ఆ మేడం మాతో
ఊ
అట్లా బామ్బ స్కూల్ స్కూల్ డేస్ నాకు ఎక్కువ హ్యాపీ మూమెంట్స్ అన్ని ఉండేయి స్కూల్ డేస్ లోనే కాలేజ్ డేస్ అంతా ఇ అంతేం లేవు కాలేజ్ డేస్ లో
ఆహా
కాలేజెస్ లో అంతే ఏం ఉన్నాయి బట్ అంత ఎక్కువగా గుర్తుండి ఆ షేర్ చేసుకున్నంత అయితే లేవు ఆ పర్లే ఓ ఓకే అంటే ఓకే ఇంకా అది కూడా హాస్టల్ లైఫ్ ఇంకా ఇది హాస్టల్ లైఫ్ లో అవి అసలు గుర్తే ఉండవు అనమాట క్రమేణ హ నాకైతే మా కాలేజ్ డేస్ లో అయితే ఏం మూమెంట్స్ ఏమి లేవు
హుమ్
అంటే మరి నేను నా పేరెంట్స్ కి ఎక్కువ ఒక దాంట్లో భయపడినా అనమాట చిన్నప్పుడే
ఎందుకు
అంటే ఆ ఇక్కడ మా ఇంటి పక్కనా ఇద్దరు పిల్లలు ఉంటది ఆ పిల్లలు వాళ్ళ ఇ ఇంట్లోన్న అమౌంట్ తీసేసుకొని పోయి బాగా అంటే తినేస్తుండ్ర్రి నాకేం తెలుసు ఆ అమ్మాయ్ నా నాకుడా కొన్ని కొనిచ్చింది అనమాట
హుమ్
ఆ అమ్మా అప్పుడు అంటే ఆ పిల్లల్ నీ చితగొడుతున్నారు లే వాళ్ళ పేరెంట్స్ నా కి భయం ఏసింది అంటే మా అమ్మ అడిగిందనమాట నీకేమన్నా ఇప్పిచినారా ఇప్పినారంటే నేను లేదని చెప్పిన ఆ పాప్ నాకు ఒక ట్వంటీ రూపీస్ వచ్చేంత వరకు ఇప్పిచ్చింటది నాకే అవి చిప్స్ అంట మరి అప్పుడు మాక్ అత్రసలు వ అవవి ఇప్పించింది పుల్ భయం అనమాట నాకు ఇంకా అక్కడే ఉంటే నేనే చెప్పేటట్లున్నానేమో ఆ బిత్రికి ఆ టెన్షన్ కి చానా భయ మెసేస్ సింది అంటే ఆ అప్పట్లో కొంచెం పేరెంట్స్ కి భయపడలా గొడవలు అఅవన్నీ ఎందుకో మన పెద్ద డ్రామా అని అ అనిపిస్తుంది అప్పుడైతే చాలా భయపడిపోయినా ఈ అంటే ఆ పిల్లలు ఏం చెప్పలేదులే బట్ చెప్తే ఉంటుంది కదా నాకూడా అని అప్పట్లో ఆ ఇమాజిన్ చేసుకోండి అప్పట్లో నాకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు నేను అంత తిన్నానంటే ఎట్లా ఉంటదది అన్ మరి నే నేనంతకు నేను వెళ్ళి అడగలే ఆ పిల్ పిల్ల అంటే ఎక్కువ ఫోర్స్ ఫుల్ చేస్తేనే వెళ్నా ఏవో ఒక చిప్స్ ఒక అత్రాస ఏమో ఇప్పించింది అద ట్వంటీ కూడా అవద్ ఒక టెన్ రూపీస్ ఏమో అవుతుంది
హుమ్ హు
కాని అప్పట్లో అదే ఒక్క టెన్షన్ కదా
అవునవునండి
స్కూల్ డేస్
అదే
హుమ్ సరే అండి ఉ
ఉ